మీకు మీకు నచ్చించి చెప్పండి.
ఆ పట్టణాలు పల్లెల్లో నివసించడం.
ఓకే మీరూ పట్నాలలొ నివసిస్తరా పల్లెటూరులో నివసిస్తున్నారా ఇప్పుడు?
మేం పల్లెటూర్లలోనే నివసిస్తున్నాం. హ్మ్ సిటీ లైఫ్ అంటే సిటీ అన్నీ అవైలబ్ బుల్గ ఉంటాయనీ, అక్కడ ఉండేవాళ్ళకి ఎట్లా ఉంటాయో తెలియ
హ్మ్
అక్కడ ఉండేవాల్లకి ఎలా ఉంటుందో తెలియదు కానీ, పల్లెటూర్లో ఉంటున్నాం గావట్టి సిటీ లైఫ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటది. మనకి ఏమైనా కావాలంటే సిటీలో, అన్ని అవైలబుల్ గా ఉంటాయి కదా
మ్
మ్ ఫర్ సపోజ్ ఏమనంటే ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అది కోచింగ్ సెంటర్ సైనా ఇది డ్యాన్స్ అకాడమీస్ ట్ల కరాటే క్లాసెస్ సిటీ లో ఉంటే ఇలాన్ ఈ అడ్వాంటేజ్ లు ఉంటాయి అని నా సిటీ అంటే ఇష్టం
ఓకే మీక్ సిటీ సిటీస్ అంటే చాలా ఇష్టమా
ఉమ్ పల్లెటూరులలో వాతావరణం బాం న్ టది
ఆ కాకపోతే పల్లెటూరులో ఉన్న వాతావరణం సిటీలో ఉండదు సిటీ లో ఉన్న ఫెసిలిటీస్ పలె ట్ టూర్ లో ఉండవ్
హ్మ్ అది ప్రాబ్లం
కాకపోతే చూడండి దేనికి సంబంధించిన ఆ ప్రయోజనాలు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి పల్లెటూరులో ఏముంటుంది వైద్య సదుపాయాలు ఎక్కువ ఉండవ్ ఆ మనకి రవాణా స్ సౌకర్యాల్ ఎక్కువ ఉండవ్ ఆ అదే వి నిజంగా మనకి ఎటువంటి అంటే సరుకులు కొనాలన్నా, పట్టణాలలో ఉన్న దొరికినంత ఎక్కువ ఇక్కడ దొరకవు సరుకులు. ఒ ప్రతిది పట్టణాలలో ఏంటిది ఒక సౌకర్యం ఉండుంది, పల్ కాకపో పల్లెటూరులలో చూడండి, పల్లెటూరులో ఉన్న వాతావరణం సిటీలో ఉండదు. పట్టణాలలో, ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాత్ తావరణం సిటీలో ఉండదు, సిటీ లో ఉన్న వాతావరణం పల్లెటూరులో ఉండదు.
హుమ్
ఇప్పుడు మనం గ్రామాల్లో చూడండి, ఒక సగటుగా ఒక పది వేలు సంపాదించిన, ఆ పది వేలలో మన జీవితాన్ని మనం సవర్వ చేయొచ్చు అంటే జీవితాన్ని కొనసాగించోచ్చు.
అవును
అదే పట్టణాలలో ఇరవై ఐదు వేలు ముప్ న్ సుమారు ముప్పై ఐదు వేలు సంపాదించినా కష్టంమవుద్ది జీవించడం
మ్మ్ అక్కడ ఉంది అక్కడ అన్నిటికి ఎక్కువ ఉంటది ప్రైజు పల పిల్లలు
వా అక్కడ ఉండాలన్నా మనకి ఇక్కడ ప మన ఊర్లలో అయితే మనకి సొంత ఇల్లులు ఉంటాయి ఇక్కడ పోయి మనం కిరాయికి రెంటుకుంటాం
మ్మ్
రెంటుకు ఉండడం వల్ల చూడండి అలా రెంటే మనం సంపాదించేది ఒక ప ఇరవై ముప్పై వేల అయితే ఆ రెంటే ఏడు ఎనిమిది వేలు ఉంటుంది
అవును
ఓకే మీ ఇప్పుడు పట్టణాలలో పల్లెటూళ్లలో నివసిస్తున్న ఆ జీవిత శైలిలో ఏ జీవిత శై శైలి బాగా నచ్చుద్ది మీకు
పల్లెటూరు జీవితమే బాగుంటుంది కాకుంటే అన్ని ఫెసిలిటీస్ ఉండేయి కదా వైద్య సదుపాయాలు కానీ స్టడీ పర్పస్ ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్స్ రాయాలంటే సిటీకెళ్ళాలి
మ్మ్
పల్లెటూర్లలో నివసిస్తే ఎట్లుంటదంటే అంద అందరితో మంచిగా మాట్లాడొచ్చు సాయన్ యంత్రంకాగానే వాడ వాళ్ళు ఉంటారు అందరు ప్రత్ ప్రతి ఊర్లో ఉన్నోళ్ళ ప్రతి గురించి మనకు తెల్సు అదే సిటీలో ఎవరు పట్టిచ్ కోరు ఎవరు మనక ఏమన్నయినా పక్కన వాళ్ళు వచ్చి చూడరు
మ్మ్
పల్లెటూర్లలో అయితే మనకు వచ్చిందంటే చాలా మంది వొ చ్చి వాళ్ళు ఇట్లా ధైర్యం చెప్తారు అన్నట్టు ఏం కాదు ఇట్లా చేయండి అట్లా చేయండి అని
మ్మ్
పల్లెటూర్లలో ఇంకా చెట్లు ఉంటాయి వాతావరణం బాగుంటది
మ్మ్
కీ ఈ నచురల్ గా ఇప్పుడు సిటీలుంటే పాలు కొనుక్కోవాల్సి వస్తది పల్లెటూరులో అయితేనే బర్లు బర్లు మేపుకొని ఎవరి ఎవరి ప్రతి ఇంటికి ఓ బర్ ఉంటది
అదేదే ఎవ ఎవరు బర్లేతోని వాళ్ళకి పాలనేది లభిస్
ఆహా న్యాచురల్ గా పాలు ప్యాకిట్ పా పాలనేటివి కల్తీ పాలనేటివి పలెటూర్లలో
ఆ మీరు మంచి మాట చెప్పారు ఏందంటే మన పట్టణాలలో కల్ ప్రతి వస్తువులు దొరకే అవకాశం ఉంది ప పల్లెటూరు గ్రామాల్లో అయితే పల్లెటూరులో అయితే అతే గ్రామాల్లో మనకి పల్ కల్తీ అనేది చాలా తక్ క్కువ కల్ తి ఉండదసలు కుచ్చోండి వరి పండిచ్చినం వరి విధిం కల్తీ లేకుండా దొరుకుతుంది అదే విధంగా మనం పలు పల్ పల్లెటూళ్లలో మనకి పాలుంటాయి స్వచ్ఛమైన పాలు లభిస్తాయి వెన్న ఉంటది స్వచ్ఛమైన వెన్ ల లభిస్తది ఇవన్నీ ఏంటిదీ పలెట్ టూరు లో ఉన్నా మంచి ఒకా, ఆ నాణ్యతకి సంబంధించిన వస్తువులు. అదేవిధంగ చూడండీ పలెట్ టూర్లలో మనం చాపలు ఫిషింగ్ది చేస్తం ఫిష్ తింటాము. గ్రామాలలో ఆ ఫిష్ అనేద్ చూడండి మనం మంచి స్వచ్ఛమైనా నీటిలో ఆ చాప పిల్లని వేసి చాపపిల్లని పెంచడం జరుగుతది. అదే మీరు పట్ లేకపోతే ఫార్మింగ్ చేస్తరు. ఫార్మింగ్ అంటే పెద్ద పెద్ద హౌజులల్లో. ఆడ చెరువులే తక్కువ. అవునా హైదరాబాద్ నగరాల్లో చెరువులు ఉన్నయా. లేవు. అక్కడా పెద్ద పెద్ద ఫామ్ హౌజు ఫా హౌజుల్ చేశీ, రేకుల షెడ్డు లో, హౌజలలో వాటర్ కంటైనర్ నిల్వ చేశీ. ఆ వాటర్ డైలీ ఇట్లా సర్కు్యులేట్ గా అంటే, ఇట్లా సైకిల్ లాగా వాటర్ పోతుంటయ్ వస్తుంటయ్ పోతుంటయ్ వస్తుడు అలాగ్ చేశి దాంట్లో ఆక్సిజన్క్ సంబంధించినా ఎక్విప్మెంట్స్ ఆక్సిజన్ పైపులు పెట్టేసీ. ఆక్సన్స్ ఆక్సిజన్ సర్ఫ్ ఫరా చేశి దాంట్లో చాప పిల్లల్ని పెంచ్ తరు దానాలకి ఇప్పుడు దానా వేశిన చాపకీ, ఆ మనమూ నేచురల్గ పెరిగిన చాపకీ ఊ
ఉంటుంది. అది హెల్త్ క్కూడా మంచిది గాదు. దాన వేసి సిటీలో పెంచిన చాప తిన్నా హెల్త్ కి మంచిది గాదు. నాచురల్ గా తిన్నవే హెల్త్ కు మంచిది. ఆరోగ్యంగ ఉండాలంటే పల్లెటూర్లే బెస్ట్.
హ్మ
మీకీ ఏ విధమైన పల్లెట్ టూర్ అంటే ఇష్టమా, సిటీ అంటే ఇష్టమా.
చూడండీ కొన్ని విధాలుగా ఆలోచిస్తే నాకూ, పల్లెటూర్ అంటనే ఇష్టమూ. కొన్ని విధాలుగా ఆలోచిస్తే చూడండీ నాకు సిటీ లైఫ్ గూడా నచ్చుద్ది. ఏ విధముగా అంటే ఇపుడు చూడండీ. మనమూ పల్లెటూళ్ళలో ఉన్నాము అనుకోండీ సాయంత్రం ఆరు ఏడు కాంగానే మనం తినేశీ పనుకుంటం. అందరు ఎయిట్ క్లాక్ అక్కడా నిశబ్దం ఉంటుంది వాతావరణం. ఆ ఇక్కడ స్నేహితులు గూడా ఎక్కువ ఉండరు. ఉంటరూ కాకపోతే వాళ్ళ యొక్క పరిధి ఉంటుంది. ఈ టైం వరకే వాళ్ళు కలుస్తరు అట్లాగా. అట్ల ఉంటది. అదే సిటీలో చుడండి మనం ఫ్రెండ్షిప్ అనేది చాలా మంచిగా ఉంటది చాలా రోజులు అంటే ఎక్కువ టైం వర స్పెండ్ చేయొచ్చు షాపింగ్ మాల్స్ ఉంటాయి షాపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫుడ్కి రెస్టారెంట్స్ బాగుంటాయి చూడ్డానికి అంటే ఒక రంగుల ఒక విలాసవంతమైన జీవితము గడపాలి అనుకుంటే మనకు సిటీ బెస్ట్ ఆఫ్ ది చు చయి
అ
ఆ విలాసం వైన జీవితం కాదు మనం ఉండే మనం ఉండన్ని రోజులు కూడా ప్రశాంతంగా సుఖంగా మంచిగా నీటుగా ఉండాలంటే పల్లెటూళ్ళో చూజ్ చేసుకోవాలి ఇప్పుడు విలాస వంతమైన జీవిత వండండి తినడానికి ఫుడ్ అక్కడ రకరకాలైనటు ఫుడ్లు దొరుతాయి మనం పల్లెటూలో చూండి మా అంటే గ్యారమిర్చి బండిలు ఉంటాయి
ఉ మండి
గ్యారమిర్చి బండీలు ఉంటాయి మా అంటే టిఫిన్ సెంటర్ ఉంటది ఆడ ప్రతి వస్తువు దొకుతది మనకి పట్టణాల ఎలా రెస్టారెంట్లు ఉంటాయి మీకు ఆ ఫుడ్ లో అరేబియన్ ఫుడ్ అరేబియన్ ఫుడ్ అంటే సౌదీ అక్కడ నుంచి వచ్చిన ఫుడ్ మంది అనేది దొరుకుతుంది బిర్యానీ దొరు తాయి మీకు బిర్యానీలలో వేరియేషన్స్ దొస్తాయి దమ్ కి బిర్యానీ హైదరాబాద్ కి బి అంటే పల్లెటూర్లలో దొరకని చాలా వస్తువులు అడ దొరుకుతాయి హరీ సలీం అంటారు ఇప్పుడు ఇప్పుడు రంజాన్ నెలలో మనకు స్పెషల్ గా ఏము ఉంటుంది హరీస్ హలీం అంటారు
ఉ
ఈ హరీస్ సలీం అనేది చికెన్ మరి మటన్ ద్వారా ఆ చేయడం జరుగుతుంది పేరు ఇవి ఇక్కడ సిటీస్ లలోనే ఉంటాయి ఎక్కువ
ఆహా
పట్టణాలలో సిటీస్ ద్వారా మళ్ళీ టౌన్ టౌన్లలో పట్టణాలాలు వచ్చాయి ఆ పట్టణాల నుంచి పల్లెటుళ్ళలో ఉన్నాయా లేవు
ఉ
లేవు చిన్న చిన్న పల్ల లూల్లలో ఉంటాయా అవి ఉండవు వాళ్ళు ఎక్కడ స్థితికి వచ్చినప్పుడు తినరు వాళ్ళు వాళ్ళు తిన్నప్పుడు ఇట్లా అనుకుంటారు అబ్బా ఎంత మంచి అద్భుతమైన వస్తువు మనం తిన్నాము అని ఒక అనుభూతి చెందుతారా చెందరా
అవును తెలీదా
దగ్గర దొరకదది ఇక్కడ వంద రూపాయలు అక్కడ ఐదు వందల రూపాయలు ఇచ్చిన దొరకదు అది
అవును
దేని ప్రత్యేకత దాందే కాకపోతే ఫస్ట్ మీరు కంపేర్ చేస్తే సగటుగా వాతావరణం పరంగా చూసుకుంటే మనకి పల్లెటూలో ఉన్నంత బెనిఫిట్ పట్టణాలలో దొరకదు పట్టణాలలో ఉన్న ఫెసిలిటీస్ పల్లెటూర్ లో దొరకవ్ వీటికి మధ్యలో ఇటు పట్టణం కాదు ఇట్టు పల్లెటూర్గాదు మధ్యస్థంగా ఉన్న కొన్ని ఊర్లు కూడా ఉంటాయి అవి పల్లె టూర్ పోలుంటాయి కొద్దిగా సిటీ దాటితే ఆ మళ్ళీ సిటీలో నడి పట్టణం నడిబొడ్డుకి వస్తే సిటీ లాగా ఉంటాయి అటువంటి పట్టణాల నా బాగా నచ్చ చ్చది రెండు కల్చర్స్ ఉంటాయి మిక్స్డ్ బాగా వృద్ది చెందదు బాగా పల్లెటూరు లాగా కూడా ఉండదు
హ్మ్
నాకు ఈ మధ్యస్థం ఉన్న వాటిలో నాకు నచ్చింది ఎందుకంటే పోతే మనం అటు అరణ్య ప్రాంతాలలో చెట్లలో అటు ఇటు ప్రశాంతం గడపొచ్చు బోరుకొడితే లేదంటే మనకు సిటీకి వచ్చినం అనుకోండి సిటి వాతారణం కూడా అనుభూతి చెందుతాం ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉన్న పట్టణం కూడా ఇట్టాంటిదే ఇకనించి నే పలెట్ ఫైవ్ కిలోమీటర్స్ పోతే పల్లెటూలల్లా పల్లెటూర్ జీవితాన్ని చూడొచ్చు మంచిగా నీట్గా మళ్ళీ సిటీలోకొస్తే సిటి జీవి దాన్ని చూడొచ్చు
ఇప్పుడు చాలా మంది పల్లెటూర్లు వదిలేసి సిటీలకి వెళ్తున్నారు సిటీ లైఫ్ ఎంజాయ్ డానికి బతుకుదెరువు కోసం అని కాకుంటే పల్లెటూర్లలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించాలని లేదు
ఉమ్ ఇప్పుడు చూడండి ఒక విషయం ఏంటంటే మన మన ఇంటి పూరం మనకు నచ్చదు అన్నట్టు. మనం ఉన్న ప్రాంతం మనకు ఎక్కువ నచ్చదు. అంటే పా ఆ ప్రాంతంలో పోతే బాగుండు అనుకుంటం. ఈ ప్రాంతంలో పోతే బాగుండు అనుకుం టం.
మనషీ ఆస్ ఉంటది. హ్
తూండదు.
హ్
ఇక్కడ ఉంటే మనకి ఇది నచ్చదు సిటీ నచ్చుద్ది. సిటీ లో ఉన్న వాళ్ళకు పల్లెటూరు నచ్చిద్ది. పచ్చటి పొలాలు, నీరు అనుకుంటం మనమేమో పల్లెటూర్లో ఉన్నవాళ్ళు అబ్బ ఇది బూరుదా గిరిదా ఇదంతా ఎందిరా అనుకుంటరు.
హ్ పల్లెటూర్లో ఉన్నోళ్లకు సిటీ, సిటీ ఉన్నోళ్ళకి పల్లెటూరు అంటే ఇష్టం.
హ్
కాకుంటే అక్కడ బిజ అక్కడ సెటిల్ అయినోళ్ళు ఇటు రావాలంటే కష్టం పల్లెటూరుకిి. ఇక్కడ ఇక్కడ పల్లెటూర్ల ఉన్నోల్లు అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు ఎదో ఒక పని. సిటీ వాతావర నం అలవాటయినోళ్ళు వచ్చి పల్లెటూరులో పని చేయాలంటే చేయలేరు.
అవునవును.
హ్
ఓకే అండి థ్యాంక్యూ.